హల హలో స్కారం అండి ఏం చేస్తున్నరు
నమస్కారం ఏం లేదు ఖాళీ టీ చూస్తానా
ఇరవై తేల్లిగా
ఈ రోజా మాకు అక్కడ మైళ పూల్ మీటింగ్ ఉన్నదంటే మీటింగ్ కు పోయినాము ఇయ్యాల మేమందరం
మైల సంగం మీటీంగ
ఆ
లోన్లు ఇస్తారండి మరి
లోన్లు ఇస్తరట మాకు
ఎన్ని గ్రూప్లు ఉన్నాయండి మీ ఊళ్ళే
మా ఊళ్ళ ఒక టెన్ ఉంటయి కావచ్చు గంతే
ఆ
ఉ ఊళ్ళ ఎవర్ గట్టరా గ్రూప్ లు
మా ఊర్ల కూడా నడ్తయి మంచిగనే అప్పట్లా అసలు నడవలేదండి మళ్ళా మొన్న నుంచే ఆటిట్ సంవత్సరం అయితాంది మళ్ళ అన్ని గ్రూప్ లు నడ్తానయి
అవునా
అవునండి ఇవోలేక ఇన్ని రోలు ఆగింది ఇక నా ఊరు నుంచే ఇప్పుడు కొత్త ఆ వేరె ఆవెక్కింది ఆమె నడుపుతాంది ఇగ
ఆ తిన్నరా అ అన్నం తిన్నారా?
ప్రైవేట్కస్త టి వి సౌండ్కు ఏం వినపడతలే.
టి వి సౌండ్ కి ఇనపడట్లేదా?
ఆ చెప్పండి.
తిన్నారా అన్నం
తినలేదండి, అప్పుడు సాయంత్రం టైంలో కొంచెం తిన్నా. ఇగ అన్నం అరగనట్టు అనిపించింది.
ఆ
ఆ దుకాన్ల ఏవండలా అండి గ్యాస్ అయిపోయింది, ఒక అన్నం వండిన ఆడపెట్టినా
ఉమ్
ఏం చేసేది లా
వస్తారు నాది ఇవాళ చికన్
చికనా?
ఉమ్
ఏం పడగండి మరి?
ఏ పని ఏం లేదు, మాముూలుగా క్యాజువల్ పిల్లలు స్కూల్కెళ్తారు
సైకిలు ఎవరైనా ఎత్తుకపోతే ఎట్టరా? రేయ్ మే తినే కాడ
ఇంకేం చేస్తారు ఓ మీ ఆంటి వాళ్ళ ఎటు పోయిర్రూ? ఆ
ఆ ఆంటి వాళ్ళు తియానా మాకు దగ్గర రిలేషను చనిపోయిర్రు. చనిపోతే అటు వేరే ఊరండి అది చెప్పొదండి ఇలాగే
ఉహు
ఎక్కువ ఇంగ్లీష్ కూడా మాట్లాడద్దు, మొత్తం తెలుగే రావాలె. ఆ ఏం పచ్చట్లు పెట్టిరండి? సరే
మాయి మామిడి కాయ పచ్చడి ఏయించినం
మార్కేటు చేతిలో పెడతరండి
ఎట్లా పెడతరంటే కారం కావాలె, ఉప్పు మనల్ మెంత్ తుల పొడి, జీలకర్ర పొడి, ఏంటిది ఆవాల పొడి
ఆ
నూనె పోసి ఇగ అవన్నీ ముక్కులో కట్టిచ్చి కారం ఉప్పు అన్ని ముక్క అల వట్టిచి, ఆయిల్ పోసి ఆయిల్ ఆల్ నూనె అల్ల పొత్తే కతం కల్ప్ తే మంచిగ ఉంటదిగ
సైడు ఫస్ట్ ముక్కలు గిట్లా కట్ చేసి అవిటికి కొల్తార్రు ముక్కల్ని ఇట్లా ఎనకే ఇలానే అని అవినిపిత్తారు కదా జోకుతారు
ఆ జో మన ముక్కలం బట్టి ఎన్ని ముక్కలు ఏం కాదు
అప్పు అదే ఉప్పు కారం అన్ని ఏషి నూనె బోషి అయి తాలింపేసి అయి చల్లారనాంక ఈ పచ్చడి అన్నది అల్ల బోత్తరు గా
ఆ
అట్లా పోసి అల్ళకి ఎత్తిన తర్వాతకి మళ్ళీ దాంట్లో మీద పచ్చి నూనె గూడా పోత్తారు కాండి
పచ్చి నూనె కొంతమంది పోసుకుంటారు ఇ కొంతమంది పోసుకోరు ఇగ ఎవరిష్టం వాళ్ళది ఇయాళ తిండిని బట్టి ఉంటది
కృష్ణ అనుై
కొంతమందో అన్నం లేసుకుంటప్పుడు కొంతమంది పచ్చని వేసుకుంటారు లేకుంటే పచ్చినూనె పోపు వెట్టకుండా పచ్చ నూనె ఉత్తనే అళ్లా కలుపుతారు అసలు నూనె వేడి చేయకుండా కొంతమంది పచ్చి పచ్చడని పెడతారు
ఈ అబిక్నీ అది పిక్క పచ్చడని ఇతారు కదా అవి కొట్టకుండా అట్లా కొందరు పిక్కలు వయకుండా ఉమ్
అట్లా వెడతా ఎట్లా వెడతా పిల్లల్ది న్నార అన్న మరి
వాళ్ళు కూడా వింలేదండి చిన్న పెద్దన కన్న కన్నా వత్తాన్నాన్నాడు సాయంత్రం టై లో ప తడు తీచ్చ నాకే కొంచెం తిన్నాడు ఆ చిన్న ననకు డాడి కొట్టి అలా డా అలా బాబు కుటిడి కూడితే ఏ చిం సేపు బజ్జీలుస్తంటే తెచ్చడు మాల్లుని తోడు పంపిత్తే అతే మరి తింటాన్ని ఆ
సినిమా చూస్తారా, సీరియలా?
ఆ సీరియల్ చూస్తామండి. శ రోజు చూడ్డానికి పోయి ఇప్పుడో ఒకసారి చూత్తా ఈనే ఊకె ఇంట్రెస్ట్ పెట్టం టీవి మీద బాగా
ఉమ్ పిల్లల పడి ఎన్ ఎన్ని రోజుల కాట స్టార్ట్ అయినయి
ఆ పోయినా వారం అట అయినయ్ గని మా ఒళ్ళు నిన్న నుంచి, ఈ రోజు ఎక్కిరు మా ఒళ్ళు ఇంటి నుంచి అంట. ఈ రోజు నుంచే స్టార్ట్ ఆ చష హలో!
ఆ నాట్లు, పత్తులు ఇట్లా పెట్టిర్ర రా ఏమన్నా?
నేను ఏం పెట్టలే అండి పత్తులు పోయిన సారి లాస్ వచ్చింది. కాని ఈ సారి అసలు ఆ పత్తి జోలికే పోలే.
అయిపోయిందా? మీ ఊళ్ళో ఎక్కువ ఎవ్వరూ పెట్టట్లేదు. మీరు పెట్టకున్న మీ పక్క టోల్లు ఎట్లా పెట్టినారు?
మాకెల్లి ఎవరు పెడతాలేదండి మాది కొంచెం. ఇళ్లు కొంచెం అడవి లోపలికి ఉంటది పక్క మట్టి మొత్తం అటు జంగలి ఇటు జంగల్ ఉన్నది ఆడివి
అందుకనే పెట్టట్లే మేము కాలేదు
ఉం
మీరేం చెప్తారండి.
మా సైడ్ పత్తులు పెడతారు. పెట్టెటోళ్లు నీళ్ళు ఉన్నోళ్లు పత్తులు పెట్టేటోళ్ గుంట కీ ఏ కొంత మంది ఆ
వాడు ఏడ తిన్నాడు అని ఆ అడుగుతా నీళ్లు మొత్తం పారపోసిండానే.
పోరాగాల్లూ చేత్తారు.
ఆ
నువ్వు పోతావా పనికి?
పోతా
సై ఏ పని చేస్తారు మీ సైడ్ ఎక్కువ.
మా సైడ్ ఎక్కువ మా సైడ్ ఎక్కువ ఇగ నాట్లే నాట్లు ఏత్తం.
మ్ పత్తి గింజలు గిట్ల
బ పత్తి గింజలు ఇప్పుడు సీజన్ ఇప్పుడు పత్తి గింజలు సీజన్ అంతా ఇప్పుడు ఓ ఐదు రోజులు పది రోజులు దొరుకుతాయి గంతే ఎక్కువ పత్తేమ్ ఎక్కువ పెట్టరు కానీ ఎక్కువ పొలమే ఎక్కువ పెడుతారు మాకు.
అవునా
పొలాలు ఎక్కువ పెడుతారు వ్యాపారాలు పని ఆ
పామై ఎక్కువ కోడుతానయా మీ సైడ్ ఈ సారి
ఏం మామూలే కొట్టిందంటే ఒక్క రోజు గ్యాప్ ఇస్తాంది మళ్ళా. రోజూ కొడతాంది.
అవునా
గ్యాప్ ఇచ్చి కొడతాంది.
అవునా తిన్నారండి మరి?
తిన్నా
ఏం కర్రీ చికెన్ ఆంటివి కదా
అహ్ హూ చికెన్ ఇగ పిల్లలు గిట్ల అందరికి ఏసిన తిన్నారు పిల్లలు.
ఆ
ఇగ టీవీ చూసుకుంటా కూసున
ఏం చూతర్ర్ మరి మీరు
ఏమో ఎమో సినిమా పెట్టిండు నేను అప్పుడప్పుడు సీరియల్ చూత అంటే సీరియల్ చూడనియరు మా వొళ్ళు. సినిమా కావాలే
ఆ
ఇని మనే ఏది వతే అది సుతానే ఉంట్రు ఎవలి ఇష్టం వాళ్లదిగా.
ఆ
సేల్లులయినా ఇక సేల్లులలో ముద్దులు పెట్ డే జరిపోతది ఇక సినుమాలు కూడా చూతరా ఇప్పుడు.
సినిమాలో వాళ్ళు అదే ఏమో వాసుల నీవు ఉమ్ అవే చూసుకుంటూ ఉంటారు ఇకానిగా
ఆ
ట
పిల్లలు పడుకున్నళ్ళు అందరు
ఆ ఆ పన్